హలో హలో బాగున్నావా
ఆ బాగున్నాను నువ్ బాగున్నావా
ఆ బాగున్నా ఏం చేస్తాన్నావ్ వాయిస్ వినపడుతుందా
ఆ వినిపిస్తోంది
ఆ ఏం చేస్తున్నావ్
ఏం చేయ్లక్క ఫ్రీగా ఉన్నా
సదువ్కూన అన్నావ్ గదా
లేదు ఇంటర్నల్ జరుగుతున్నాయి మా మండే ఒక ఎగ్జామ్ ఉంది.
అవ్న్ లే ఇంకా
సండే గదా రేప్ జదివ్ మర్నాడ్ రాస్తాం
మంచిగా చదువుకొని ఎగ్జామ్స్ మంచిగా రాయి. ఎందుకంటే లాస్ట్ సెమిస్టర్ కదా ఆ అే
ముందే ఇద్దే ఇంట కరీక్షన్లు జైట్ కరీక్షన్లే భయంకరంగా ఉంటాయి చదివే వాళ్ళని ఫేల్ చేస్తాడు
అదేం ప్రాబ్లం లేదు మంచిగా రాయి అంత పాస్యతే ఫైన్ లియర్ కాబట్టి ఆల్మోస్ట్ నాకు తెలిసి అందరూ పాస్ చేస్తారని అనుకుంటు
కోరుకో బాగా ఇదొక్కసేమో బయట పడాలని
ఖచ్చితంగా పాస్ అవుతారు హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తాను కదా ఫైనల్ ఇయరు ఇ తెలుసా ఎట్లా రాసినా మామూలుగా అయితే యాక్చువల్ అయితే ఎట్లా రాసినా పాస్ చేయాలి వాళ్ళని ఏం రాయికోకకుండా ఉంటాయి ఒకరక కం అంత మం మంచిగా రాసి అలా చేయడం తప్పేలే
తిన్నావా
లేదు అసలు ఈవాళే నిద్రపోయి ఇప్పుడు లేచా
పొద్దునే నిద్దర పోయి ఉన్నావా
ఆ నిద్ర పోయి ఇప్పుడు లేచా ఏడా అసలు ఫుడ్డు కూడా లేదు అసలు తెలుసా మార్నింగ్ నిద్రపోతే అసలు మార్నింగ్ టిఫిన్ తినల ఆఫ్టర్నూన్ అన్నం తినల ఇప్పుడు లేచా అసలు నిజంగా నీ అసలు నిద్రలో
పైకి ఫుడ్డు తిను తిని మళ్ళా పడుకో ఎంత సేపైనా
అసలు మేల్కు మెలుకువ రావట్లేదు అసలు నువ్వు ఫోన్ చేసినా గాని అట్లీస్ట్ నాకూ ఫోన్ వస్తుందని మెలకువ ఉంటంటే కదా
నేను అనుకున్నాను నిద్రపోతుంటా అది అనుకున్నాను
ఆ ఇంకా ఇవాళ ఎలాగోను అవును నువ్వు తిన్నావా
ఇంటి కి కాల్ చేసావా
ఆ అక్కకి చేసా ఇంకా చెయలేదు
ఆ బావున్నారా మీ పాప మీ అక్క వాళ్ళు
ఆ అందరు బావున్నారు
ఎట్టుంది పాప ఖుషి
బావుంది మాట్లాడుతాది కానీ ఆ పాపా పిన్నీ అనడం అసలే రాదు ఆ చూసి సా ఎల్లి పోతదా అక్క అక్క అంటాది
నేను అలవాటు చెయ్యండి అ
అంటే ఇంకా మ నోరు తిరగదు రావడం లా అది అట్లీస్ట్ పలకడం కూడా రాడ లేదు మీ ఆడేస్ పోతానండి
పిన్ని పిన్నిని అట్గాడు వళ్ళా కలవాడి పిన్ని పిన్ని అని మళ్ళా బా పలుకుతాడు
అవును లే అంటే అమ్మాయికి వన్ అండ్ హాఫ్ ఇయర్ ఏ కదా
అదెలే ఇంగా కొద్దిరోజులు టైమ్ పడ్
హా ఆ బా మాట్లాడతది అదేంద బొబ్బలే జాస్తి అయిపోయింది ఆ తిని చేత్ మాట్లే మా బా మాట్లాడ్ తది
మాట్లాడుతది కానీ పిల్లలకు చిన్న పిల్లోళ్లకి తినిపిస్తారు అమ్మా వారిగ కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ అప్పుడు అంటే తినిపిస్తే మాటలు తొందరగా వస్తాయి అనేది తినిపిస్తారు
అవునులే అవున్లే ఆసలు బలే జాస్ అంత ఐపోయింది తెలుస్ చ అసలు అయిమ్మి ఎప్పుడు అసలు మొబైల్ ఓపెన్ చేస్తే చాలు మొబైల్ కావాలి మొబైల్ కావాలి అని ఏడుస్తది మాకవ్ మార్క్ అవ్ మా అక్క ఏమో మొబైల్ అసలు అలవాటు చేయాది ఆ పాప ఉంటే అ ఫోన్ కూడా మాట్లాడదు.
ఆ
ఆ ఫో ఫో సెల్లు లో కనెక్ట్ చేస్తదా సెల్లు లో అది టివి కనెక్ట్ జాస్త దా టివిక్ బడతది
హేహీ
ఇలా
అబ్బ ఇడాది మా పీజీ పక్కన చెట్లు మామిడి చెట్లు ఉన్నాయా అబ్బా పూతక వచ్చినాయి బాగా పిన్నెలు బిందులు కాయలు ఉన్నాయి నోరూ ఊరి పోతంది
హో ఉప్పు కార ముగ్రు చేసుకో
యాడ మగ తీస్ క దీన్ని చూస్తే ఇడ కోయడానికి కూడా ఉండది వేరే వాళ్ళు ఇల్లు ఇంటి పక్కన ఉండేటివి యాడ ఇట్లా అందేటి కన్నా ఉన్నింటే పీక్ కొండొచ్చ
ఆ తిడుతారులే
గ్యాస్ ప్రాబ్లంల వల్ల అన్నం కూడా చేయడం లేదు
ఇక ఆహా హా
ఫుడ్డు అది మీకు బాగా పెడుతున్నారు
అసలు ఆ కంపెనీల అయితే సూపర్ గుంట ఫుడ్ అయితే
అంత బంటకునే
బాంటది అసలు ఫుడ్ అయితే అంత బాగుంటదని
ముండే ఉప్పందని కేేసుకుంట్ర
మన సైడ్ లాగానే ఉంటది కానీ కారం ఎక్కువ ఉండదు. మనం కారం ఓన్లీ భలే యూజ్ చేస్తాం. హాస్టల్లో ఫుడ్ అయితే అసలే నచ్చద్
కంపెనీ లోనే పెడతారా ఫుడ్డు
కంపెనీలో రెండు పూట్లు ఇప్పుడు నైట్ షిఫ్ట్ అననుకో, మార్నింగు మూడు పూట్లు ఇక్కడ తినాలా. హాఫ్టర్నూన్ షిఫ్ట్ టనంవ్కో హాఫ్టర్నూన్ అక్కడే తిని, నైట్ అక్కడే తిని, వచ్చేస్తాము మార్నింగ్ షిఫ్ట్, కో మార్నింగ్ అక్కడ తింటాం ఆఫ్టర్నూన్ అక్కడే తింటాము
ఎట్లా తల్లి అంతదూరం వెళ్లి భలే చేస్తన్నావ్ ఒకదాని నువ్ కలిసిపోతావ్ కాబట్టి నీకు బాగానే తొందరగా పరిచయం అయిపోతారు. అంత దూరం భయమేలా ఫస్ట్ తెల్లేటప్పుడు
ఆ అసలు ఫ ఫస్ట్ ఫట్ నాతో పాటు ఇంకొక అమ్మాయ్ వచ్చిందా
ఆ
ఆ అమ్మాయి వచ్చింది ఆ అమ్మాయి ఇంకా బస్సులు ఆడికిడికి రెండు బస్సులు తిరగల తిరిగినామా ఫస్ట్ ఒక కంపెనీకి పోయినామా అక్కడ ఇంకా అమ్మాయి నేను ఉండలేను అని చెప్పేసింది వెనక్కి వచ్చింది నేను ఇంకా హ్మ్ ఉండగలుగుతానులే ఎలాగోలా ఇంటి దగ్గర ఉండలేను కదా ఖాళీగానే ఉంటాం అని చెప్పి ప్లస్ నేను వచ్చేసా
అంటే ఇంటికాడ ఉన్నామనుకో చదువు అయిపోంది ఆ పాప ఇంటికాడే ఉందంటారు. అదే ఏదో ఒకటి వర్క్ చూసుకుంటంటే జాబ్ చేస్తుంది అనుకుంటారు. హ్మ్ ఇప్పుడు వన్ మంత్ సాలరీ నేసవ ఇంటికి
వావ్! హాహా లేదు. ప్పుడు ఫోర్ జాయిన్ అయినాన ఫోర్ జాయిన్ అయితే ఫిఫ్టీన్ కి రిజైన్ చేస్తుంటే సెవెంటీన్ హండ్రెడ్ వేసినారు అంతే అది సెవెంటీన్ హండ్రెడ్ లో స్వాహామ్ తౌజండ్ మా అమ్మ కేసా సెవెన్ హండ్రెడ్ నేనుంచు కున్నా ఇక్కడ ఒక ఎయిట్ సిక్స్టీ పడింది. ఉ నాకు రావాల్సింది ఫోర్ తౌజండ్ ఫైవ్ టెన్ రావాలా అందులో సెవెంటీన్ హండ్రెడ్ వేసి మిగతాది వాళ్ళు తీస్ కున్నారు.
ఏస్ అడగాల్సింది గట్టిగా
అడిగినను
ఊ
ఏం బావుపడలేరు కదా! వాళ్ళయితే
అంతే
హు అట్లాని
అట్ల మోసం చేస్తే ముందే మనమే మిడిల్ క్లాస్ సు మనల్ని కూడా వాళ్ళు వాళ్ళేం జాబ్ హోల్డర్స్ే కదా బిజినెస్ చేస్తా అన్నారు వాళ్ళు అట్లా డబ్బులు శాలరీ లేకపోతే ఎట్లా అంత బాధ ఉంటుంది ఇంత దూరం నుంచి ఇంటిని వదిలిపెట్టి అ రం పోయి వర్క్ చెస్
అంటే నిజంగా చాలా హాట్ అయినా తెలుసా లాస్ లో తెలినివి తెలినివి ఎ ఊరు తెలియని లాంగ్వేజు తెలియని స్టే ట్ నేను వచ్చేసి అలా
తుందా కది
ఆ ఆ పర్వాలె అర్థమే
ఏం లాంగ్వేజ్ మాట్లాడేది. తమిల్ నేర్చుకోవలీ
నేర్చుకోవాలి తమ్మిళంటే ఇష్టం ఆయ్ ఉఉ
చిన్నగా కొన్ని కొన్ని పదాలు తిన్నావా, చేస్తున్నావా, పోరా అనేటివి
సచ్చు వచ్చు అవి తిన్నావా అంటే సాప్ టియా ఎన్న పండంట ఏం జస్త నా వాంగ్ అంటే రా కొన్ని కొన్ని వర్డ్స్ వచ్చు ఇప్పుడు కొన్ని కొన్ని వర్డ్స్ నేర్చు కొన్ని సెంటెన్స్ ఫామ్ చేయడానికి వాళ్ళు కరెక్ట్ చేస్తారు మన చేయలేము ఎందుకంటే మనకు ఆ వర్డ్స్ వరకు మాత్ మాత్రమే వచ్చు కాబ కాబట్టి పర్లేదు ఉమ్ ఫస్ట్ వచ్చినప్పుడు ఇక్కడ బ్రతకలేం రా మేనేజ్ చేయలేము అని అనిపించింది బట్ ఇప్పుడు ఓకే మా మ్యానేజ్ చేయొచ్చు
మేము ఏద చాల గుొడ్డు చాకిరీ చేయాలి అది ఇంటెన్షిప్ కి వెళ్తే మేము ఇంగ అది నీదన్నా అట్లా మాది ఇండస్ట్రీ సైడ్ పోతే సావు కొడతారు
మీకేమే అసలు జాబ్స్ బాగా మంచి ఉంటాయి తెలుసా మీ చదువులు చదివచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ
ఏం చేసేది మాకు పో ఇంత చదువు చదివి అట్లా పోలేం కద్ దానికంటే ఇప్పుడు హాలిడేస్ టైమ్ ఉంది కాబట్టి నువ్వు వెళ్ళినవు
అవును నేను ఏమనుకోని వచ్చినానని టాటా ఎలక్ట్రానిక్స్ అని వచ్చేసా ఇక్కడికి బట్
ఇప్పుడు తెలుసా ఇడ మాకు చెప్పి లాబ ఇవాళ అక్కకి ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ థౌజండ్ చేసింది ఒక సిక్స్ మంత్స్ పి ఎఫ్ టూ థౌసెను అంటే పద్దెనిమిది వేలు అనుకో
హా
ఇప్పుడు వేరే కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళింటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇస్ ఇస్తామన్నారంట పిఎఫ్ పోంగ అన్ని ట్వంటీ ఎయిట్ ట్వంటీ సెవెన్ తౌసండ్ సిక్స్ మంత్స్ కే చూడు ఎక్స్పీరియన్స్ వచ్ వచ్చిందని అప్పుడే ఆ యక్కకి ఇప్పుడు ఉండే కంపెనీల వరకు ఎక్కువ ఇస్తున్నారంట, బడెన్ మంది అని మాడుదాంమనుకుంటే, ఒక నెల శాలర్రీ ప్చ్ ఇప్పుడు ఇడ్ ఇచ్చేస్ చ్చినేది. ముప్పై వేలు దాంక రావాల అది పి ఎఫ్ తో గల్పియా, ఆ డబ్బులు మీరు నువ్వు వెల్ తే మేమియ్యమని చెప్పుకునేసి స్మారక్
అవునా మరి తీసుకున్నకనే ఇవ్వమను
ప్చ్ అట్లా చేయనికి కుదరదు వాళ్ళకి చెప్పాలన్న మేము చేస్తాం. అన్నిటికయితే ఇస్తారంట మూడు నెలలు ఉండు, మళ్ళీ మేము వేరే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చుకుంటాము. వెళ్ళిపోదంటే అప్పుడుదానా ఇక్కకి ఇక్కడ జాబ్ వచ్చినా, వాళ్ళు వెయిట్ జేస్ సగుచ్చుంటా రాయకు
ఆ అవును
మనం ముందే మిడిల్ క్లాస్, ఇంకా మనకి ఎ అట్లా వాళ్ళ గురించి చూసుకుంటే, వాళ్ళు వాళ్ళే ఇం ఒక్ ఇదిలా ఉంటారు. కొంచెం డబ్బులు ఉండి. మనం లేనోల్లం వాళ్ళ గురిం చాలేజ్ హ్మ్ జల్లము
ప్చ్ ముండనిలే ఇంక వీటికి ట్వంటీ ఫైవ్ వచ్చేసిం, ట్వంటీ ఫైవ్ వచ్చిం ఇగ పోతే పోనీలే నీకు ఇడ రావడం, బెస్ట్ కదా ప్చ్
రాడంమండే వర్క్ చేసింది. కదా ఇప్పుడు నీకెంత బాధగా ఉంది. నువ్వు హర్ న్యాయిక్క హా ప్చ్ అదే అన్ని రోజులు వర్క్ క్ చేసింది. కదా కొంచెం బాధపడతా ఉంది. ప్చ్
ఆ
ప్చ్ ఊరికే డబ్బులు ఇప్పుడు ఇమ్మ్ ఇబ్బంజిలో ఉన్నారు. వాళ్ళ చెల్లికిి పిజి పిజీకెయాలి. వాళ్ళ తమ్ముడికేయాలి. యిక్క ఆ డబ్బుల్లో ఇప్పుడవన్నీ నిలబడిపోతాయి. అదా ఆలోచిస్తాం ది. ప్చ్
ప్చ్ ఎంతైనా పాపముక్కా, అక్క భడెన్ తీసుకున్న తర్వాత ఇద్దర్ని బాధ ఉంటంది. కదా
హుహ్మ్ అదే బాధపడతాంది. నింజే వాళ్ళమ్మేమో, వెళ్ళిపో విళ్ క్కడే ఏ వేరే కంపెనీకె అన్నెద్ది.
ఆహా
ఇంకేం మాది
ఎప్పాల
ప్చ్ సరేలే అయితే, హ్మ్ మల్యస్తా బాయ్ స్ హ్మ్